ఆ చెప్పబ్బ
చెప్పాలి ఏం చేస్తున్నావు
సేమ్ చై ఏంలే నవ్వు.
చపాతి
చపాతి చేస్తున్నావా ఈ నాలుగిటికి చేస్తున్నావా.
లేదు కిచెన్ లో కొంచెం సేపు అయితే అసలు స్నానం చేసినాక చేద్దాం అనుకుంటే తడిసిపోతున్నాను ఇప్పుడే చేస్తున్న.
అవునా
ఉమ్ డైలీ చేస్తారా చపాతి. ఆహ్ మమ్మీ డైలీ నైట్ చపాతియే తింటాది. ఏందుకు షుగర్ మమ్మీ కి.
ఓహో అవునా.
ఉమ్
అవునులే అవును తిన్నాను నువ్వు తిన్నావ.
ఉమ్ తిన్నా.
ఏం కర్రి.
ఇవాళ్ళ చికెను, ఫిషు.
ఏమ్
నీదేం కర్రి. అది కంపెనీది.
ఇంటర్వ్యూ లెక్కనా.
ఫస్ట్ ఈ అసెస్మెంట్ క్లియర్ అయితే నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూ. ఓహో ఉమ్
అవునా నేను ఇప్పుడు స్టడీ అయిపోయినాంక మళ్ళీ ఏం ఎగ్జామా అనుకున్నా.
ఆహ్ కంపెనీస్వే.
అవునా మాది వాలిగడ్డ మార్నింగ్ మా డాడీ మధ్యాహ్నం మటన్ తెచ్చిండు.
ఆహ్
అవునా
ఆ ఏం చేస్ మమ్మీ వాళ్ళు సండే ఖాళియా ఆహ్.
ఏంటిది.
ఏం చేస్తున్నారు సండే ఖాళీయా మమ్మీ వాళ్ళ.
ఆహ్ ఖాళీ. అయినా ఈ ఎండాకాలం ఖాళీనే ఉంటంది.
లేట్లే సీరియస్ రావుగా ఏవన్నా
ఎర్రస్ సండే ఆ సీరియల్స్ ఏం రావు ట్టి సినిమా చూస్తున్నాం
నువ్ తింటావా మటను
ఆహా తిన్న మా డాడీ వస్తు మాట ఆ ఆ అంటే ఎక్కువ శమ్మరు డాడి వాళ్ళ ఫ్రెండ్స్ కట్ చేస్ అంటే వాళ్ళు వాళ్ళే షేర్ చేసుకుంటారు
ఆహా
మ్మ్ హ్మ్
ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడే ఇంగ రోజు వారం వారం చేస్తారా
వీక్లీ వీక్లీ ఒక టూ వీక్స్కి ఒకసారి అయినా
ఓ మంచిగానే అటయితే బానే వస్తది
ఎక్కువ వస్తే పచ్చడి పెడుతది మేము హాస్టల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను
ఓహో అయిన మీ అన్నయ్య, నువ్వు హాస్టల్ కదా అందుకని మాట్లా లే
అంతకుముందు మేము చిన్నప్పుడు వీక్లీ వీక్లీ కోష్ అమ్ముతుండే కూడా గాని ఇప్పుడేమి అనమాట్లేదు ఒక అంటే మేమ్ చిన్నప్ ఇప్పుడు అంటే ఆ ఇంటి దగ్గర కొంకులు మే మా డాడీ ఇద్దరు కలిసి కట్ చేస్తారు
ఉ హు మంచన ఉంటది
ఇంకా నేను టెన్త్ లాస్ట్ అప్పటినుంచి కట్ చేయరు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళే కట్ చేసుకొని ఫార్ములా చేసుకుంటారు
ఉ హు పోయిండా మరి మీ అన్నయ
ఇంకా
పోయిండా మరి మీ అన్నయ
ఉ
పోయిన రా మీ అన్నయ్య వాళ్ళ చుట్టాలు
ఆ నిన్న వెళ్లిపోయిన నిన్న నైట్
ఉ హు
కుచ్చి సౌండ్
మళ్ళ రేప్ ఎక్కువగా మీ సైడ్ ఎప్పుడూ లేస్తారు త్రీ కా ఫైవ్ కా
ఫైవ్ డేస్
ఫైవ్ డేస్ కా
అ
మా సైడ్ త్రీకి వేస్తారు ఒక్కొక్కసారి కొంతమంది ఫైవ్ కి వేస్తారు
ఆ ఇక్కడ ఫైవ్ డేస్
ఉ
బోళ్ల సౌండ్
ఏంటిది గీరుతున్నావు ఏంటిది
నిన్న వేసిన చపాతీకి అంటే ఇట్లా కొంచెం మాడిపోయింది ఒకటి
ఆహా
కీర్తన
ఉ హు మీ మమ్మీ ఏం చేస్తుంది మరి
మా మమ్మీ హాస్పిటల్ కి వెళ్ళింది
ఇంకా ఏమైంది
మా పిన్ని వాళ్ళ మమ్మీకి సర్జరీ చేస్తున్నారు
ఉ హు
చూడానికి వెళ్ళింది
ఓహో ఒక్కదానివే నా ఇగ
ఇంతసేపు డాడీ ఉండే పాలకు పోయిండారు
ఉ హు
అందుకె చపాతి నేను చేయాల్సి వస్తుంది ఇవాళ
మా మమ్మీ ఎయ్యదు. మీ మమ్మీ చేస్తాది నువ్వు ఏం చేయవా మ్మ్ హ్మ్ ఇంకమ్మా ఏంటి విశేషాలు మాది ఏముంటదమ్మా మీరు చెప్పాలి
వచ్చిండా మీ తమ్ముడు
మా తమ్ముడు సిక్స్ కి వస్తాడు
సిక్స్త్ కా
మ్మ్
ఇది స్టేటస్ సెట్టింగె ఎప్పుడు తిన్నావు
ఏంటిది
మొన్న పిక్ ది స్టేటస్ పెట్నావు కదా
ఆ పిక్సా అయిన బర్డే రోజు పెట్టిిన బాక్గ్రౌండ్ చేంజ్
బ్యాక్గ్రౌండ్ ఎడ కనిపించింది ఫోటోనే కనిపించింది
బ్యాక్గ్రౌండ్ ఏమో ఏ ఐ
ఉ
ముందే మా ప్లేసెస్ మంచిగా ఉండవు మా ఇంట్ల దిగుదామన్నా ఫోటోలు దిగుదామంటే గిన్నెలు బట్టలు ఏమంటారు. ఇంకా అ అవే అగుపడతాయి
బయట దిగాలి
బయట ఏముంది. ఆ ఎట్టు అయినా మాకు దిగుతానికి ప్లేసెస్ మంచిగా లేవు. అందుకని మేము ఫోటోలు దిగం ఒకప్పుడు చిన్నగున్నప్పుడు బాగా దిగేది
ఏదైనా అకేషన్ అయితేనే దిగాలనిపిస్తుంది. నార్మల్ గా దిగాలనిపించలేదు ఇంట్రెస్ట్ టే ఉండదు నాకుడ
ఏదన్నా అయినప్పుడు మన చేసుకొని ఒక రెండు ఫోటోలు దిగినట్టుగా అంతే ఇంగ అదే ఒక టెన్త్ ఇంటర్ లా ఉన్నప్పుడయితే హాలిడే వస్తే చాలు ఇగ చీరలు కట్టుకున్నావు సీరలు కట్టుకున్నావు ఫోటోలు దిగినాము
హు హు హు
చిల్లర చిల్లర చేసేది అది అయితే ముగ్గురం ఉండేది మా గల్లిల
మీ స్కూలింగ్ ఎక్కడ
మా స్కూలింగ్ మా ఇంటికాన్నే మా విలేజ్ లోనే మా విలే మా పక్కూర్ల
ఇంటర్ ఎట్ల ఎళ్తుండే
ఇంటరు కూడా ఆటో
డైలీ ఆటో
ఇంటర్ వర కు కన్నె ఆ ఆటోయే ఇక ఓన్లీ ఒక డిగ్రీ ఒకటే రూమ్
బయటికి వచ్చిన హ్మ్ ఓకే రన్నింగ్ ఆటోసా
ఆ అంతేగా కాద్ కాదు ఆటో మాట్లాడుకునేది ఏమంటరు బ ఇట్ల మంత్ మంత్ ఉంటారు కదా మంత్ మంత్ కట్టుకోవాలి.
నేను కూడా ఒక మన్స్ట్లా ఎల్లుండే
అట్ల అన్మాట అట్లా ఇంటర్ వరకు అట్లా ఒక డిగ్రీ ఒకటే ఇగ రూమ్ కొంచెం బెస్ట్ ఉంది కొంచెం
కొంచం దారిద్రం అంతా ఇందులో త్రీలనా
యస్ అమెగా అసలు అనవసరంగా పోయినటు అసలు పోకపోయినా బాగుండు. నిజంగా అన్నే మొత్తం ఆగంమాగం అయిందంటే నేను. ఓ మస్తు పోయిన ఆగం అంత ఆగంయిన నీవంట నల్గొండల అలుగు పెట్టిండు
అకడ వర్కలన్నా ఎవర్ లేక్ కుండా
ఎందుకు ఏమైతుది
అంటే ఫ్రెండ్స్ ఎవరు లేకుండ వెళ్ళినవు కదా.
ఫ్రెండ్స్ ఎందుకు లేరుర్రో
మీ విలేజ్ లో ఉన్నారా
ఆ
మీ ఫ్రెండ్ మీ విలేజ్ లో ఉన్నారా
ఉన్నారండి ఎందుకు లేరు మా పక్కన మ్మాయి ఉంటది మా ఇంటి పక్కన ఒక అమ్మాయి అది నల్గొండ ఒక దీని నేను మళ్ళా
హ్మ్
హలో
సరే సరే
హలో ఆ సరే
ఆ బాయ్ బాయ్